హాయ్ ఏం చేస్తున్నారు
స్టిచ్చింగ్ చేస్తున్నా
అవునా
మీరేం చేస్తాళ్లు
ఎం లేదు కాలి ఏ ఉన్నా
అవునా ఎలా చేసుకున్నారు రహుగాది పండగ
పండగ బాగా వేసుకున్నాము అంటే మార్నింగ్ లేచి ఇల్లు తుడవడము వుడవడము మొత్తం క్లీన్ హలో తర్వాత పూజ చేయడం వంటలు ఉమ్
ఏమేమి వంటలు చేసిన పిండి వంటలు చేసినలా బొబ్బట్లు ఇంకా స్పెషల్ ఏమన్నా
ఆ చేస్తాము బూరెలు గారెలు ఇంకా ఉగాది పచ్చడి
వెళ్ళారా టెంపుల్కి
ఆ వెళ్ళలేదు ఇంట్లోనే పూజ చేసినాం
అవునా
ఆ మీరేలిండ్ల
ఆ లేదు వెళ్ళలేదు ఇంట్లోనే పూజి చేసుకున్నాం
అవు ఈవెనింగ్ పని ఏం కాలేదు ఇంకా చేయలేదు చదువుతున్నా
ఆహా
మా అమ్మ ఎమొ బయటికి వెళ్ళింది వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం ఇక ఆ పని ఏం లేదు వంట చేయాలి అంతే ఆ మీరయిందా పని
లేదు లేదు ఇగ అంటే మా సార్ లంచ్కి వచ్చి వెళ్ళినాక ఒక ఒక బ్లౌజ్ కుట్టిన ఇ కొంచెం అయితే అయిపోయినట్టే గయంత ఫినిష్ చేసి కొనీ పని చేసుకుందామని
మీది ఎన్నో బ్లౌజు
లేదు వేరే వాళ్లది
అవునా ఎంత తీసుకుంటారు ఒక బ్లౌజ్ కి
నార్మల్ బ్లౌజ్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇంకా లైనింగ్ బ్లౌజ్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ
ఆ
ఇక డిజైన్ అయితే ఇ వా డిజైన్ కొద్ది రేటు
ఆ ఇంకా మరి ఈ బావ ఏం చేస్తుండు
బాబు మని ఈ రోజు మాకెళ్ళి వర్షం పడింది వర్షం పడింది కదా అంటే ఎయిట్ వరకు పడింది పొద్దున్న ఫైవ్ థర్టీ నుండి ఇంకా వర్షం స్కూల్ టైమ్ దాకా పడింది కదా అని నేను స్కూల్కి పంపలేదు ఇక చూడు ఇక పంపలేదైతే అ ఇక పొద్దున వెళ్ళండి ఇంకనైయితే రానిలేదు
అవునా తినడానికి రాలేదా మధ్యాహ్నం
మార్నింగే తినేసే వెళ్లిండు మార్నింగ్ అంటే ఎట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా టైంలో తిన్నడిగా
ఆ
ఈరోజు ఇంజక్షన్ ఉండేవి టెన్ ఇయర్స్ ఎంచుదామని అట్లా అంగన్వాడీ కేంద్రానికి తీసు కెళ్ళినం అవును క సబ్స్టేషన్ ఆమె రాలేదంట ఇగ నుంచ అట్టే ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయేస్తాం మమ్మ అన్నడు అట్నే వెళ్ళండి ఇక హ
దేని గురించి ఇంజక్షన్ అది ఇక్కడేనా అంగన్వాడీలో
ఆ ఇక్కడే అంటే అది ఎక్కడైనా ఎయించుకోవచ్చు ఇంజక్షన్ ఆ టెన్ ఇయర్స్ ది ఉంటుంది మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక్కుంట ఫిఫ్టీను ఎయిటీన్ గా
ఆ
ఆ అట్లా ఉంటది త్తంగా వాడాలి అన్నట్టు
ఆ
మీ అమ్మ రాలేదట రేపు కూడా రాదట మండే రోజు వస్తదేమో ఫోన్ చేస్తా అన్నది తెల్స్
ఆ హాలిడేస్ కదా హాలిడేస్ ఉన్నాయి కదా టూ త్రీ డేస్ అందుకోసమే రాలేదు కావచ్చు. అవును
మి మీకెళ్ళి పడింద వర్షం
ఆ వచ్చింది మార్నింగ్
అవునా
ఆ మొన్న కూడా వచ్చింది.
ఆ
ఆ ఒక టూ డేస్ నుండి వస్తూనే ఉంది, అండ్ ఒక వన్ అవర్ హాఫెన్ అవర్ నైట్ లో
ఆహాహా డే అంత నార్మల్ గానే ఉంటుంది నైట్ మాత్రం పడుతుంది.
ఆ అంటే ఇప్పుడు సీజన్ ఏమి కాదు కదా
అవునవును
ఇగా ఎక్కడన్నా ఇట్లుంటాది కదా వెదర్ చేంజెస్ వలన ఇంకా ఏం చేసిర్రు మధ్యాహ్నం లంచ్
అంటే మా అంటే చపాతి చేసినాము అదే తిన్నాము ఇగా వంట ఏమ్ చేయలేదు.
ఆ
పప్పు, చపాతి చేసినా ఏయ్ ఇప్పుడు చేయ్యాలి ఏదన్నా కర్రీ రైస్ ఇంకా నిన్న కొంచెం బూరెల పిండి కూడా ముంది అ చెయ్యంగా మిగిలింది అట్లనే పెట్టేసినాం ఫ్రిడ్జ్లో ఇగా తియ్యి తింటాంటే అవన్నా వేడి వేడిగ చేసిస్తి ఇగా
అవునవును వేడి వేడిగానే తినాలనిపిసది సల్లగాయిన తినాలనిపించదు
ఇంక నిన్న మార్నింగ్ చేసినాం మా ఓనర్ వాళ్ళు కూడా చేసిళ్లు నేను ఈవినింగ్ చేస్తా అనే లోపు ఆ అక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా అవే తిన్నం ఇగా మాద్ చేయ్యలే పక్కకే పెట్టినాం
ఆహా ఈరోజు చేసుకోండి.
ఆ ఈరోజు ఇగ చెయ్యాలి అనుకుంటున్నా కొంచెం అయిన్నాక
అ ఇంకా ఎవర ఎరు ఉన్నారు
ఆ ప్రస్తుతానినికిఐతే ఒక్కదన్నే ఉన్నా ఎవరు లేరు
ఆ
అ
ఇంకా మరి
వెళ్తున్నారా సమ్మర్ లో అయిటని అంటే మధ్యాహ్నం అంతా. కొంచెం మబ్బు మబ్బే ఉండే ఇప్పుడు కొంచెం ఎండ వెళ్ళింది.
ఆ రేమో టైంకి అనే టై లో వర్షాలు
ఆ ఈ రోజు అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే ఇంకా అప్పటికి లేచ వర్క్ స్టార్ట్ చేస్తునేమనే మోపుకే పడ్డది.
ఆ
అక్కడెక్కడ పడుతుంది అక్కడెక్కడ పడట్లేదు
అవువును ఈరోజు మా దగ్గర ఒక ఒక విలేజ్ ఉంటది అక్కడ ఏమంటారు అది బండలు ఉంటే ఐస్ స్ అవి పడ్డయాట వర్షం బాగా వచ్చిందట మొత్తం అవే వైట్ వైట్ కనిపించడుట బండలు అడి
అట్లా వర్షం అట్లా రాళ్ళతోనే
ఆ అంటే మొన్న నై ఏమో ఇప్పుడు డే టైమ్ లో మొత్తం రోడ్ మీద పడితే కనిపింది వాయిట్ ఆఐస్ పిస నా
పాప మా జనాలు బయట ఉంటే ఇద అవుతుంది చేన్లలో ఉండేవాళ్ళు
ఆ అవును
మన్న బయట పండ్లకు పోయేవాళ్ళు తాకుతూ ఘోరంగా తాగితే అవి
అవునవును
ఇంకా ఏంటి
చెప్పాలి మీరు
వెళ్తుండ రేటన్న సమ్మర్లో ఫంక్షన్స్ నీ
ఇ ఏదన్నా చెప్తే వెళ్ళడమే ఫంక్షన్స్ అంటే ఇంకా రాలేదు ఉన్నాయి కానీ ఇంకా చెప్పలేదు వాళ్ళు ఇంకా డేట్ పెట్టి కొరదు ఎస్ అంటేనే పెళ్లిళ్లు ఫంక్షన్లు
సమ్మర్ అంటే అంతే ఇగ
ఆవును ఇంకేమ్ మరి
చెప్పాలి ఇంకా ఏంటి విశేషాలు మమ్మీ వాళ్ళు ఎటు వెళ్లిళ్లు బయటికి వెల్లిల్లా హలో హలో హలో హలో హలో హలో